ఓ. హలో.
హలో.
హేలో.
హాయ్ అండి బాగున్నారా.
హాయ్ హాయ్ బాన్. నా మీరు బాగున్నారా.
ఆ. బానే ఉన్నామండి, ఆ బానే ఉన్నాము.
ఎం జేస్తున్నారు.
ఏం లేదండి ఇప్పుడే డిన్నర్ అయింది తిన్నారా మీరు.
తిల్లే ఇంకా తినాలి.
అవునా. హలో. హలో.
హెలో.
వాయిస్. కట్ అయితుంది సిగ్నల్ లేదా.
ఇప్పుడు ఓకేనా.
అ ఓకే అండి.
ఇది గొ ఇక ఉమ్ నెట్ లేదనుకుంటా హాస్టల్ ఇవైఫ్ రా అవట్లేదు అనుకుంటా.
ఆహా. ఏం చేస్తుంటారు స్టాడిన్. దమేరిద.
ఎమ్ మే బీఫమ్ చదువుతున్న నేను గుడ.
అవునా.
ఆ. మీరు.
నేను మారీడ్
అవునా ఎప్పుడు ఎప్పుడైపోయింది మ్యారీ
టూ ఇయర్స్
అవునా ఎలా ఉంది మరి మారి లె బాఉందా
ఓకే అండి అంటే లవ్ మ్యారేజు
అవునవును అంతే అంతే కొందరు లవ్ మ్యారేజ్ చేసుకున్నా బాగోదు
ఏంటండి
కొందరు లవ్ మేరేజ్ చేసుకున్న బాగోదు
ఆ ఇగ మాదైతే బానే ఉంది
మ్మ్
మ్మ్ ఇంకా చెప్పండి ఆ తిన్నామండి ఇప్పుడే
ఏం కర్రి చేసిండ్రు
మాది ఈ రోజు మా పాప బర్త్ డే ఉండే అందుకే చికెన్ జేసాను పాప పేరు అన్విత, మ్మ్ థ్యాంక్యు అండి ఇంకా చదువుకుంటున్నారా మీరు
లేదు ఇగ ఇప్పుడు రాయాలి అసైన్మెంట్ రాయాలి మ్
చదువుకోండి మంచిగా
ఆవునా అవును ఇగ నెక్స్ట్ అదే చెయాలి ఇగ
మ్మ్
మ్మ్
ఇంకా మరి మ్యారేజ్ ఎప్పుడు జేసుకుంటరు
చేసుకోవాలిగా
మ్మ్హ్
మ్మ్ మీరు ఏమైనా చేస్తున్నారా జాబ్, ఆ కాలేజ్కి ఎళ్ళాలి కదా పక్క
మ్మ్ నేను డాక్టర్ అండి
అవునా, నైస్ నైస్
కాలజస్ కి
అవునా ఎం బి బి స్ చేసారా లేకపోతే ఎం జెసర్ తరు
ఎంబిఎస్ అండి
అవునా
అ
నెస్
అ
మీరు బీఫమా
ఆ అవునవును
మీరు చూ పీజీ చెయ్యడి డాక్టర్గా అ
ఆ ఏమి నేను బిఫామ్ చేస్త చిన్నగదా కుత్త స ఆ ఇ చూడాలి తర్వాత ఇండస్ట్రీస్కి వెళ్దామని అనుకుంటున్నా
ఓ నైస్ అండి మూవీస్ అంటే ఇంట్రెస్టా బాగా
ఆ అ లేదు నను అ అప్పుడప్పుడు చూస్తా ఉంటా అంటే నేను రీల్స్ లో చూస్తే ఆ చూస్తా చూస్తా ఇగా ఉ మీరు కూడా చూస్తారా
అంటే అప్పట్లో చూసేది చిన్నప్పుడు తర్వాత ఎంబీబిఎస్ ఎట్లాగో రోజు చదువుకుంటూనే ఉండాలి ఇప్పుడంటే పిల్లలతోనే అయితుంది ఎక్కువ టైం దొరకట్లేదు ఎప్పుడైనా వీకెండ్స్ కి మూవీస్ క వెళ్తాం
అవునా
ఆ
నైస్ మంచి న నేను కూడా వేసుకోవాలి నాకు కూడా చూస్తు నిర్మచ్చేసి
అవునా ఇప్పుడు ఫైనల్ ఇయరా
ఆ ఇప్పుడు త్రీ టూ ఇక నెక్స్ట్ ఫైనలీ ఇయర్ ఇగా
అవునా ఇంకా వన్ ఇయర్ లో స్టడీ అయిపోయినాక చేసుకోండి ఫ్రీ అయితారు అప్పుడు
ఉంటా
మ్మ్ మ్మ్
మ్మ్ మ్మ్ మీరు వేసుకున్నారుకుండానేది
అవును నాది తొందర ఏం లేదు నేను మీ అంటే చాలా
అవునవును ఏం కర్రీ చేస్తారు మరి
అదే ఈరోజు పాప్ బర్త్ డే అని చెప్పినా కాద చికెన్ హ్మ్ మీ హాస్టల్ లో ఎంన్ కర్రీ మరి
మాకు టమాటా చారు చేసిండ్రు
హు హ్మ్ ఫుడ్ బావుంటదా
జెస్ట్ కావాలి మనమే
అవునా మా ఇంటికి రండి మరి మంచిగా చేసి పేడ్ తము
ఆ ఒక్కొసారి పక్క వస్తా ఇగా అ మ్మ్ ఇంకా
ఆ ఇంకా మరి ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తారా ఎప్పుడైనా
ఆ ఇందాకే ఎల్లోచ్చినాం మేము మ్ కొక్కీకి వెళ్లొచ్చిన్నాం నేను మా ఫ్రె రెండు ఆ మరు మెట్టు అని కాఫీ కే వెళ్ళొచ్చాన్నాం
ఏ ఫేస్కా డబ్బా స్కా
కె కేఫేస్ ఉండే ఇక్కడ కాలేజ్ దగ్గర అంటే ఇక చాన్ దూరం వెళ్ళాలి
అవునా
ఆ
మేము ఈరోజు బయ్టికి వెళ్ళలేదు కాపోతే మార్నింగ్ టెంపుల్క్ వెళ్ళినాం హ్మ్
కట్ చెప్పిచ్చిరా మరి
ఆ అయింది ఇంత సెపే కేక్ కజేబిట్ అంటే ఇంటి పక్కన వాళ్ళు చిన్న పిల్లలు ఇట్లొ చ్చారు అయిపోయింది
నైస్ నైస్
మ్
ఇంకా ఇంకేం సంగతులూ
ఏమ్లె చెప్పాలి మీరే కాలేజ్ లైఫ్ ఎ
ఇవాళ్నే ఇగ పాపం అట ఇటు పోయి మా ఫ్రెండ్ నే లేపిన్రు పాపం మొత్తం ఇలా టెస్ట్ పెట్టిన్రు పెడితే పెట్టిండ్రు గానీ అ ఆమె క్వషన్ పేపర్ చదివింది ఆ సరే
ఆ ఆ అ
ఆమెగుడా
మనలా
పేపర్ ముంది లేపీ
అయ్యొ అందరు ముందు పరువ్
కొంచెం ఇట్లు నో అనిపిచి ఇందియా
అవును అట్లా భయం ఉంట్ ఉంట ఆక్వర్డ్ ఫీలింగ్ ఉంటది అట్లా మన పేపర్ చదివినప్పుడు లేదగ్గరస్ నల్ రావట్లేదు అనుకుంటా వాయిస్ కట్ అవుతుంది
ఇప్పుడు ఓకేనా ఇప్పుడు బానే వస్సుందా
ఆ కొంచెం కట్ ఐతుంది
ఇప్పుడు ఓకేనా
ఆ ఓకే
ఆ
మ్
ఇంకా ఏం సంగతులు ఉ మరి పీల్చి చేస్తారా మీరు
ఫ్రీ ఉన్నప్పుడు చేస్తా కాకపోతే పోస్ట్ చేయను ఓన్లీ
మీ దా ఉంచుకుంటారా అవునా
మీరు చేస్తారు
ఆ చెయ్యం చెయ్యం న బయట అవివి రీల్స్ చూస్త నేచర్ పి పిక్చర్స్ ఇస్తా ఉంటా అప్పుడప్పుడు
అవునా
ఆ
నాకు కూడా చాలా ఇష్టం అట్లా క్యాప్చర్ చేయడం
ఆ బాగుంటది అట్లా
అ
బా ఇంకా వచ్చింద్రా మరి మీ హస్బెండ్
ఆ మా హస్బెండ్కి రోజు నైట్ డ్యూటీ ఉంది ఇంతసేపు వెళ్లారు ఎటి కట్లరు పాప బర్త్ డే అని కొ ఒక టూ అవర్స్ లేట్ గా వెళ్తా అని పర్మిషన్ తీసుకున్నారు కేక్ కటింగ్ అయిపోయిన అందుకే ఇంత ఫాస్ట్ గా చేేస్తుంకిక్ కట్టింగ్
అవునా మనంచిదే
ఉ
ఉ ఇంకా
ఏముంది ఇంకా వాకింగ్ చేస్తున్నాయి ఇప్పుడే పాప పడుకుంది
ఉ ఎప్పుడు స్టడీ కంప్లీట్ అయిపోయింది మరి ఎప్పుడైపోయింది మీ స్టడీ మొత్తం
మాది టూ థౌజండ్ ట్వంటీ టూ లో
అవును
ఆ
ఇంకా మరి
మీ పేరెంట్స్ అందరు బాగున్నారా
ఆ బాగున్నారా మీ ఇంట్లో బాగున్నారా
ఆ బానే ఉన్నారు అందరూ ఈ రోజు వచ్చారు అమ్మ వాళ్ళు బర్త్డే అని ఇన్వైట్ చేశాన్
అవునా ఇంకా
ఇంకా ఏముంది చెప్పాలి మీరే
ఈ మా దగ్గర ఏముంటే ఏమ త్తమే కాలేజకి వెళ్ళి రావాలి ఇదే ట్టది మాకు మొత్తం
స్టడీ మంచిగుంటుందా మీ కాలేజ్
ఆ స్టడీ బాగానే ఉంటది మా
ఇప్పుడే చదువుకోండి మ ళ్ళీ తర్వాత టైమ్ ఉండదు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా
అవున అవును అది కూడ నిజమే
న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా మీరు కొంచెం వినండి
ఆ కఖచ్చితంగా కఖచ్చితంగా వింటా
ఉం నేను మీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను కూడా మీ ఏజ్ లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేదాన్ని అసల్ స్టడీ అంటేనే నాకు ఎక్కకపోయేది కాపోతే ఇప్పుడు వాల్యూ తెలుస్తుంది నాకు ఉం
నిజంగానా
ఆ
అవునా అంటున్నా
ఉం సరే అండి ఓకే మరి పాప లేస్తుంది నేను
ఓకే ఓకే ఆ ఓకే బాయ్
అ